ఏం లే వదినా ఖాళీ
తిన్నారా అన్నం
తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నార ఇప్పుడే తిని ఇగ నా కొడుకు పక్కన పడుకున్నా
అవునా ఏం కూరా
పప్పు పప్పు వండిండు ఈరోజు మీ అన్నయ్య మేం పొద్దుగాల లేవలేదు నైట్ మీ అక్కతోని ఫోన్ మాట్లాడి పడుకునేసరికి లేట్ అయింది ఇగా పొద్దుగాల లేవలేదు ఏందీ మీ అన్నయ్య వన్డిండి ఈరోజు
అవునా
ఆహ
పండు పడుకున్నాడా
ఆ పడుకున్నాడు ఆయన పక్కన లేకపోతే ఊకే లేస్తున్నా అందుకే ఇ ఆయన పక్కనే పడుకున్నా నేను కూడా చెయ్యి ఏసిన
ఉ పండగ పనయి పోయిందా
లేదు నంకు రాలే ఏమంట్రు సెల్ఫ్ లో చదురుకున్నాం నేను ఒక కిచెన్ ఒక్కటి చదురుకుంటా అయిపోద్ది కిచెన్ ఇగ పండుగ రెండు రోజులు ఉందనగా చదురుదామని ఆగినా
అవునులే నీట్ గా ఉంటాయి
అప్పుడైతే మా అత్త వాళ్ళు వస్తారు కదా అప్పటికప్పుడు నీటుగ కనిపిస్తది ఇప్పటి నుంచి అప్పటి దాక చెత్త చె తైంది కొంచం డిస్టబెన్స్ డిస్టబెన్స్ ఉన్న ఎందుకు
గాలొస్తాంది
అవునా ఇంకా మీదైపోయిందా పండగ పని రూమ్ లో అయిపోయినాయి రా హాల్ అయిపోయింది మా బెడ్రూమ్ అయిపోయింది ఈ బాత్రూమ్ ఉన్న బెడ్రూమ్ అయిపోయింది ఒక కిచెన్ ఒక్కటే ఉంది ఇక పైన అవి ఉంటాయిగా బూజులు అవి మీ ఆన్ న్న ఒక రోజు పొద్దుగానే లేచి దులు ప్తా లే నేను దులిపిపోయినంక నువ్వు కిచెన్ దులుపుకో అన్నాడు ఆ దులుపేసి కిచన్ ము త్తం సదిరేసి ఊడ్చుకుంటే అయిపోద్ది ఇ మంచిగా ఒక రోజు మంచి ఇల్లు దుచు కూచుకుంటే ఇగ కొద్దిగా పని ఏం లేదు
అవునా
నిన్న మీ అన్న నాకు మంచిగా ఒక రెండు డ్రెస్సులు తెచ్చిండు
ఇయా
మీ పెద్దమ్మకి చెప్పకు కని మల్లి మళ్ళీ ఇడతది కొని అని నాకు తెలవదు ఇలా కొనిస్తుండు అది
ఆ అవును
చెప్పకండి మీకే చె పతునే మరి చెప్పలే
అదే అదే చెప్ప
ఉ రెండు కొనిచ్చిండు మంచి సిక్స్టీన్ హండ్రెడో ఏమో అయినాయి అంట
ఆ
మా బావ మా బావ వాళ్ళ షాప్ కి పోయిండు
ఆ
అంటే ఆయన కొంచెం తక్కువలో చూసి తక్కువ చేసి ఇచ్చిండ అంట
అవునా మంచిగున్నాయి అంటున్నాయా డ్రస్లు
ఆ బాగున్నాయిరా ఒకటేమో లాంగ్ టాప్ లెక్క లాంగ్ ఫ్రాక్ లు ఎక్కువ కొంచెం చెమకిలు చెమకిలు వచ్చి ఇంకొకటి ఏమో కుర్తా సెట్ ఉంది తర మీరు మొన్న పండుగ అప్పుడు దేవుని దగ్గర పో దాన్ని కొనుక్కున్నాడు చూడండి త్రీ పీస్ సెట్లు
అదే అదే అవును అవును
అట్లనే గాని ఇది నెట్ క్లాత్ ల అన్నమాటా షైనింగ్ క్లాత్ లో కాటన్ ది కాకుండా షైనింగ్ క్లాత్ వ పైన కొంచం డిజైన్
అయినా ముస్లిం మీరు అట్లనే ఇదొక వేసుకుంటారు కదా నెట్టి
అదే ఇక ఏం చేసానంటే అత్తమ్మ మా కొడుకు ఫంక్షన్కిి డబ్బులుచ్చింది అనుకో అవి పెట్టి నేను డైలీ యూస్కి మీరు కొనుక్కున్నాడు త్రీ పీస్ సెట్లు ఉంటాయి చూడు అవ్వేనా టాప్స్ అయినా తెచ్చు కుంటా తెచ్చుకొని ఇప్పుడు అన్నది చింది మా అత్తమ్మ పైసలతో ఉన్నా అని చెప్ప పేస్తా సెట్ అయిందిప్పుడు
ఆ
ఆ అన్నని చాలా రోజుల నుంచి బ లాడునా
అవునా
ఈ కొనిచ్చిండా నా పోరు తట్టుకోలేక ఆ అడిగిండ అంట అన్నయ్యని అడిగి బట్టలు తీసుకోవాలి మా బుజ్జి కని చెప్పి అడిగిండ అంట అడుగుతే ఆనై బడుతే తీసుకొని వచ్చిండు
అవునా
నేనైతే నాకే బ్లాక్ కలర్ తీసుకోవాలా అది ఆర్మ గ్రీన్ తీసు ఒకవేళ అర్ధం కాకు కొంచసేపు ఆలోచించిన
బ్లాక్ వద్దు
ఇక మా ఇంటి పక్కన వాళ్ళు కూడా అట్లనే అన్నారు బ్లాక్ వద్దు వదిన గ్రీనే మంచిగుంది గ్రీనే తీసుకో అన్నారు ఇగ
మ్
అట్లనే ఇ గ్రేనే ఉంచుకుంటా
కానీ ఇప్పుడు త్రీ పీ సెట్స్ తీసుకొనుడే బెటర్ ఎందుకంటే టాప్ కీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అక్కడ పెట్టి
టాప్ త్రీ ఫోర్ హండ్రెల ఎడ ఒత్తందిర టాప్ ఒక్కొక్కటి ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి
ఆ త్రీ హండ్రెడ్ పెట్టి ప్యాంట్ తీసుకోవాలి
అవును
ఆ హండ్రెడ్ పెట్టి చున్నీ తీసుకోవాలి.
ఆ అదొక పెద్ద మీ
ఇంకా సప్పుడెక త్రీ పీస్ సెట్ తీసుకుంటే ఇప్పుడు ఆ కాటన్ అయితే ఫైవ్ హండ్రెడ్లలో కూడా వస్తానాయి.
వాళ్ళ షాప్ లో చూసిన అయితే అన్నయ ఇప్పుడు పండుగ కదా ఇట్లాంటి వద్దులే పండుగకి పార్టీ వేర్ ఐతే చూపెట్టు అని చెప్తే సరే అని అవి పక్కన పెట్టి పార్టీ వేర్ చూపెట్టిండు డబ్బులు ఉన్నప్పుడు తీసుకుంటా అన్నయ ఇవి పక్కన పెట్ అంట పక్కన పెట్ దిగ ఏముంది మా చెల్లి అంటే వాళ్ళు మా చెల్లెకి బర్త్డే కి కొనిస్తదంట మా మమ్మీ ఇప్పుడు ఆమెకి ఇంటర్ షిప్ ఇండ్లకు పోయి పని ఉంటది అన్నమాట బయట తిరగాలి ఇంటర్ షిప్ లకి అప్పుడు ఊకే బురకలేసుకుని బ ల్ అది కాదా ఓకేలా తీసు తీసుకుంటా అని చెప్తే ఇక అన్నం తీసుకొని పోయి మా చెల్లె వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా తక్కువలు ఇప్పిస్తా చెప్పి చేసి తీసుకుంటా ఆ నేను తీసుకుని వాళ్ళ డబ్బులు మీ మమ్మీ తీస్తుది కానీ డబ్బులు నేను పోయి సైగ చేసి కొనిస్తా వాడికి ఏడుకోబయి కొనుక్కకునే బదులు
అవును మంచిగా వచ్చినాయి ముబ్బాల లా కాకపోతే ఇప్పుడు తి పిసె సరే మంచిగా వచ్చినాయి మోడల్స్ కూడా బాగున్నాయి మీ మొన్న దేవుడి దగ్గర పోతుంటారు కూడా నేను మా అక్క సేమ్ తీసుకున్నామ్
అదే అవును చెప్పింది మీ అక్క
మంచిగున్నాయి మా అమ్మ మా అమ్మ కూడా అద అంటుంది మంచి ఇప్పటి నుంచి ఇట్లా టాప్ ప్యాంటు చున్ని కొనుక్కునే బదులు అట్లే త్రీ పీస్ సెట్ తీసుకుంటే కతం ఇప్పుడు ఈ ఇవే తక్కువ కొత్తానే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ల వద్దాయి అదే టాపు ప్యాంటు చున్ని తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పోతా అనే
ఇదే మంచిగా ఉంటుది మరి అన్ని సెట్ కు సెట్ వస్తే మంచిగా ఉంటది చున్ని కూడా వే వేరే లక్కు ఉండదు పాయింట్ వేరే లక్కు ఉండదు ఈ లెగ్ ఇలు కూడాన అలరనా అయనా దాంట్లోకి పోయి దీంట్లోకి పోయి అనే తిప్పలు ఉండవు
ఇప్పుడు మళ్ళా కొత్తగా హ్యాంకిల్ కట్టని వస్తాంది అది ఇప్పుడు లెగ్గిన్స్ తీసుకు లూజ్ ఉంటుంది మంచిగా అనిపిత్తలే అని యాంకిల్ కట్ తీసుకుంటే ఆ యాంకిల్ కట్ ఇంకా పైగా పోతాన్నాయి రేట్లు
నేను కూడా మూడు యాంకిల్ కాట్లు తీసుకుందాం అనుకున్నా తీసుకుందాం అన్నయసరికి అ అన్న మొన్న ఆడి కూ ఊరకి పో ఆ నుంచి మంచిగా మూడు ప్లాజోలు పట్టుకొని వచ్ చీండు వైట్ కలరు క్రీమ్ కలర్ బ్లాక్ కలరు ఇక లెగ్గి న్లు వద్దులే అని చెప్ వీ ఆ టాప్ల మీద ప్లాజోలు వేసుకుంటును ఇగా
అంతే మరి అయినా మేరూ బుర్కానే వేసుకుంటారు
అ నే ఎందుకైనా పో ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ దగ్గర పోయిండఅనుకోరా మా త్ త్తం ఏమంటంది ఊకేసుకొచ్చిన్ డ్రెస్ వేసుకుంటున్నావ్ వేసుకొచ్చిన డ్రెస్సులే వేసుకుంటున్నావు అంటుంది
కొని ఇయ్యమనకపోయినావ్ కొని ఇయ్యమనకపోయినావ్ మ
ఆ కొ కొనియ్యమంటాంటే ఉ అంటన్ గా ఇప్పుడు ఎందుకు పండు ఫంక్షన్ అప్ అప్పడకి కి కొనుకుందులే రాదు అంటాంది అప్పుడ అంట ఆహా అంటుంది నా కొడుకు తెచ్చినాయి గ న్ని డ్రెస్సులు ఉన్నాయిగా అంటాంది అవన్నీ చిన్న చిన్నగ తీసుకొని వచ్చిండు ఎక్స్ ఎల్ ఎల్ సైజ్ తీసుకున్న నాకు ఏడోస్తయి అయ్యి ఉమ్ మరీ కోపమొ చ్చింది మళ్ళా ఏమంటుంది తెలుసా లెగ్గిన్లు ఎందుకు అన్ని టాపులు తెచ్చినాక లెగ్గిన్ లు ఎందుకు ఇంకా కావాలా నీకు బట్టలు అని చెప్తే టాపులే ఉన్నాయి కింద మరి లెగ్గిన్ లు లేవు ఉత్తి టాప్లు వేసుకని కింద మొత్ త్తం ఇడ్సుకుని తిరగనా అన్నా
మంచి గా అన్నావ్
ప్పుడు ఎ గుసుంది ఆమె ఎట్లే ని గాని డబ్ లు ఆమె సంపాదిస్తుంది కాబట్టి మొన్నొచ్చినప్పుడు నాలుగు చీరలు తీసుకుందిరా
వామ్మో
ఏడు బ్లౌజులు కుట్టిచ్చింది
వామ్మో ఏడు బ్లౌజుల కంటే ఎన్ని కావాలే
రూపాయ్ లో ఏడు వందల ఎనభై రూపాయలేమో ఆయినాయ్ ఎనిమిది వందలో ఏడు వంద ఎనభై రూప్ వాళ్ళ ఆయినయ్
వాయ్యా
కాన్ డబ్బులయినాయ్
హా కాదు మరి ఆమె ఆడిక్ వోత్ ఆమె ఆడిక్ పోతే నువ్వు ఆడిక్వోతే అంటది కదా అంటాందేమో గా ఆ ఎప్పుడు ఏసుకొచ్చిన డ్రెస్సులే వేసుకొస్తాన్నవ్ అని ఆమె అంటదీ డ్రస్సు కొనియ్యమంటే బర్త్ డే కి కొనిత్త అంటాందా
ఓ హొ పండు బర్త్ డే గుడ కాదూ పండుక్ ఫంక్షన్ చేస్తర్ జూడు
ఆ ఆ ఆ
ఆ ఇప్పుడూ పుట్టేకల్ దీసె ఫంక్షన్ ఉందిగా అప్పుడు గొనిస్ అంటా
సర్పైంద్
అప్పడ్దాంక నేను ఏమి గాద్ ఇప్పుడా మళ్ళీ దసరా అప్పుడు జేత్తరంట దస్రె
మల్ల పోస్ట్ పోన్ అయిందా మల్ల పోస్ట్ ఫోన్ అయిందా
మేమేం అకున్నం మరి బర్త్ డే నెక్స్ట్ డే చేస్తె ఒక పని అయిపోద్ది అని నేన్ అనుకున్న నేన్ నుకునేసరిక్ ఇగా ఏమన్నది బర్తుడే రొండు రోజులు అయినంకా మొహర్రం మొత్తందిగా పెళ్లి రోజు నుంచి మొహర్రం స్టార్ట్ గా మొహర్రం జేయాలి సార్ నేను పోయన తర్వాత జేసుకుందాం తీయని అన్నది ఇగ
జెండాలెత్తరట్నా
జేండాల్ గాదురా మొహరం ది పీరీలు
పీరిలా పీరిల్ వెడ్త్ తర సరే
పెట్టార్ గాని ఇగ దీసి తోమి చేసి రోజు వేసుకుంటా ఉండడమె
ఆ
మ్ సరేలేరా మరి తర్వాత్జె తలే ఫోన్
ఆ సరేలే ఆ సరే సరే ఆ సర్